లో, హు
ఔను ఎన్ని చేస్నా వస్తానే ఉన్నయ్ లేపోతే ఇంతేనా
నాలుగేనేమో
ఆ నీ సబ్మిట్ చేసావా. ఎప్పుడు చేసావ్.
నిన్ రెండు రోజులు అయింది.
ఓయమ్మా మా కన్నా లేట్గా వచ్చినా ముందే చేస్సావా.
వాళ్ళు చెప్పారు కదా తొందరగా చేస్సే తొందరగా ఇస్తాము అని అందుకే చేసా కానీ నావి రెండు మూడు పోయ్ టయ్ ఐ నావ్ నాలుగు పోయినాయ్ మె
నాలుగ ఆహా నాది ఒకటి పో ఒకటి పోయింది. స్టార్టింగ్ ఫస్ట్ ఫస్టే నీ వల్లే అది కూడా
నావల్ల?
ఆ చేసా ఏం మాట్లాడకండా కట్ చేసేసిన ఆ రోజు ఫస్ట్ జీరో సెకండ్స్
ఏమో
క్లాస్ లో
క్లాస్ లో నా మాట్లాన్నాం గదా
నా ఫస్ట్ కాల్ పోయిన్లా సెకండ్ కాల్ మాట్లాడింది అండ్ వాళ్ళ సెకండ్స్ కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ ఒకటి జీరో సెకండ్స్ ఉంది అది కన్సిడర్ చేయ మ్ మ్ ఈరోజు మిన్త్రాలో ఆర్డర్ వచ్చింది
ఏందీ?
ఇదే ముల్తాన్ మట్టవెటిన్లా
ఇప్పుడొచ్చిందా అప్పుడు ఎప్పుడో గదా పెట్టావ్
జొచ్చింది రోస్ వాట్రు మట్టి రెండు వచ్చాయి
డిఫరెన్స్ కనిపిస్తుంది పావని బాగా వాడు
ఆ?
అది వాడిన్ తర్వాత మొహం మీద డిఫరెన్స్ కనిపిస్తుంది బాగా వాడితే
అందుకే నేను తీసుకేల్లింది అందుకే ఆర్డర్ ఐపోయింది రఫ్రెన్స్ వస్తుందానే కొంచెం గ్లో వస్తే చాలు ఇంటికి కూడా తీసుకెళ్తా ఇంట్లో గూడా వాడతా కానీ ఆర్డర్ పెట్టింది అమ్మోళ కి తెలీదు నేనా చెప్తా మ్ మ్ లేస్ కర్రీ అన్నా చేయిపో లేట్ అవుతుందేమోనే
ట్వల్కి అట్లా చేస్తా ట్వల్వ్ కీ ఇంకా కొంచెసేపు చేస్తా
టువెల్ అవ్వలేదా ఇంకా
అయ్యంది ఇం కొంతసేపు చేస్త స్త
ఫోర్ మినిట్స్ ఉంది ఉమ్ అవును ఇంకా ఫోర్ మినిట్స్ అయిపోద్ది జోగికి ఎన్నన్నాయి ఇంకా కాల్స్
రెండో ముడో ఉన్నాయంతె
అంతేనా
నువ్వే లేట్ అందరుచెయ్ స్తున్నారు
ఆహా ఏమో నేను చేయలా యన్న సరే ఆ పిల్లా వైషు ఫోన్ కన్నా చేస్తా ఒగ రెండు ఎత్తుతుందా
మోనిక చేయ్యొద్దా పాపకి షో చేస్తుంది అంటే చేయాల
ఆహ అంటే మౌనికానే మాట్లాడేటటు ఆ పిల్ల ఫోన్ తీసుకొని ఆ పిల్లేం మాట్లాడ్ ముందు ఆ పిల్లా సైలంట్గా ఉంటమే గదా అ అవును నీకు డైరెక్ట్గా పడిపోతదా మనీ
ఏమో పవని అది ఇంకా చూపియట్లే కో నేను అకౌంట్ నంబర్ కూడా మార్చాల్ ఇంకా
మార్చాలా ఎందుకు అదే ఉంటె ఏమైంది
ముందు గ్రామీణ బ్యాంక్ వాల్ద మార్చర్ కాద అని
మార్చాల్సిందేనా
ఆ హోలక్ కౌంట్ నంబర్ మార్చేశారు
ఆహ నాది ముందుదే ఉంది నేన్ మార్సలా నేన్నుప్పుడు మార్చాలా నాదండేది ముందుది నాదే పెట్టినా హ్మ్ ఏమి మీరోజు స్వామి రోజు ఆర్డర్కి డబ్బులు ఫోన్ పే లే కెలట్లే ఏం జేయలేదు తా పోయ్ అట్లే ఆ ఆ ఆ ఆ ఆ ఓం భీం బుష్ అబ్రక దబ్ర
అజియోలో ఏమి పెట్లేదా
క్యాష్ అన్ డెలివరి పీకేస్నాడు వాడు అందుకని పేట్లా అదే ఆర్డర్లు అయితే చేసిందా నేను క్యాన్సల్ చేసేసి అందుకు తీన్ పెట్టినారు ఏం చేసెనే ఇంకా పీకేసాడు ఇంగా అందుకని పేట్లా ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఇక అమ్మ ఫోన్ నాన్న ఫోన్ ఉన్నది దాంట్లో పెట్టాల ఈసారి ఒకటన్నా త్రీ పీస్ సెట్ కొనాల ఉగాదికి ఆల్రెడీ డ్రెస్సులు ఉంది కాబట్టి కొనను అంటే నా బర్త్డేకి కొందాం అనుకుంటున్నా. నా బర్డే అప్పుడు కొంటా
ఎప్పుడు
ఆగస్ట్
ఆగస్టు లో నా
యా ఈ అప్పటి వరకు ఏం లేవు ఇక మధ్యలో ఫెస్టివల్స్ లాంటివి లేదంటే నా తమ్మున్ని అడుగుతా కాకా పడతా ఏ ఫోను కోనిరా అని చెప్తా లేకపోతే మా మామని అడగాల ఆ పండగ ఒకి పండగకు గుడ్డలు కొనీ మామ అంటే సరిపాయ ఒకటి అన్న హలో
వింటాన్న
వింటానవా
కొనిస్తే నీ తమ్ముడికి ఎక్కడి నుంచి వస్తుంది మనీ
మా అమ్మళ్ళు ఇచ్చిండేదే
మళ్ళీ ను వాంతో అడిగితే ఎట్లా
నాకు మా అమ్మళ్లు ఇచ్చిందే కదా వాడు పాకెట్ మనీకి ఇస్తారు కదా దాంతో కొనిస్తాడు
నీకుయిరా
నా కూడా ఇస్తారు
నువ్వు అయిపోకోకి వాందేగ్గర లాక్కుంటావా
ఆ ఎస్ అంతే నా పనేప్పుడు కానీ వాడి బర్త్డే వస్తుంది వాడికి ఏమైనా కొనియాలి ఆ
పాట పాడతున్న
ఏం పాట
అక్కడ ఎవరో పెట్టినారు చూడు
ఆహా
చపాని చెపా దూ
హ్మ్ అన్నం చేసావా చపాతినేనా మళ్ళీ ఇప్పుడు కూడా
రైస్ చేయాలి
ఏం చేయలేదయింకా
మిక్ ఎన్ని గంటలకి
ఇప్పుడే ట్వీల్వ్ అల్రెడీ వచ్చింది మెస్ సైన్ పెట్టాలి అదే లే సైరన్ ఇంకేమి వేసి రావాలి
నువునేను నువు రా
ఏం పాటలాలలో మునిగిపోతున్నావ్
మీ వాళ్ళు ఏం బాగా పెట్టినారు
హ్మ్ హు హ
ఇంకా
చెప్పు పావని టైం అయింది చూడు
సరే నువ్వు వెళ్ళి వంట చేయిపో నేను వెళ్లి తినేసి వస్తాను సరే సర